హలో హాయ్ అండి
మ్మ్ హాయ్ అండీ ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
తిన్నారా హలో
అయిందండి ఇప్పుడే ఆ అయిందండి ఇప్పుడే మీరు తిన్నారా
మ్మ్ తిన్నామండీ ఏం చేసినారు హలో
అండి
ఏం చేసినారు అంటున్నా వంట
ఆ ఏం లేదండి లెమన్ రైస్ మామూలే
అవునా మేమా ఇడ్లీ సాంబార్ ఇడ్లీ
ఇడ్లీ సాంబార్ అవునా ఓకే ఓకే అండి అండి
రోజు ఏం చేస్తారు అంటున్నాను
ఈ రోజు అంటే ఐ మీన్ వర్కా లేకపోతే
రోజు వారి పనులు ఏం చేస్తారు అంటున్నాను
రోజు వారి పనులు అంటే ఏం లేదు నార్మలే అండి
ఇగ అంతే ఇంకా వంట చేయడము అవి ఇవి ఆడవం అంతే అంతకు మించి ఇంక ఏముందిలేండీ ఇంకా
ఆ మామూలు కదా ఇంట్లో పనులు
మ్మ్ ఆ పని ఈ పని అనడము పండగ వస్తుంది కదా ద ఏమన్నా హౌస్ క్లీనింగ్ ఏమన్నా చేశారా ఇంకా లేదా
లేదండి మమ్మీ వాళ్ళు ఉన్నారు చేస్తారు
ఆహ
ఉమ్మ్ నాకంత పేషెన్స్ లేదు
ఉమ్మ్
దాన్ని ఎక్కువ చేయలేను టైయార్డ్ అయిపోతాను తొందరగా
ఉమ్మ్
మీరండి
ఇంగ ఏమన్నా చేసినారా
షాపింగ్ అయితే ఇంగా ఏం చేయలేదు చెయ్యాలి రీసెంట్ గానే మా రిలేటివ్ లో చనిపోయారు.
ఉమ్మ్ ఓకే
సో దానిపైన డిపెండ్ అయ్యి చూడాలి ఎట్లు ఉమ్మ్ మీరండి
చల్ లేదండి చెయాలి ఇంకా లేదు చెయ్యాలి షాప్ న్ చెయాలి ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి ఇంకా ఉమ్మ్ అంతే కదా ఇంకా ఇంగేముంది వారం ఉంది పండగ
ఉమ్మ్ అవునవును నైన్ంటీన్ గదా
హ్మ్
నైన్టీన్ కదా
ఉమ్మ్ ఏముంది ఈరోజు ఇగ ఈరోజు బేస్తవారం కదా మళ్ళీ వచ్చె బెస్తవారమే పండుగ
ఆహా అవును
ఇంకా ఏముంది వారం ఉంది పండగ చేసుకోవాలి షాపింగ్ చేయాలి బంధువులను పిలుచుకోవాలి ఇంకా అ
అవు అదేమో కరెక్టే ఇంకా వాళ్ళ వస్తే ఇంకా వాళ్ళు వస్తే అదే ఇంకా పనులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి చేసి పెట్ట చేసి పెట్టడము ఇంట్లో పని ఇంగ ఎక్కువైపోతది
ఆ ఏమంటే అందరు ఉంటారు కాబట్టి కొంచం కొంచెం హ్యాపీగా ఉంటుంది
ఉమ్ ఈ ఫెస్టివల్ కి మీరు హోలీ చేసుకుంటారా
ఆ ఎ ఎందక్క
ఫెస్టివల్ కి మీరు హోలీ చేసుకుంటారా అంటున్నా
హోలి అయిపోయింది కద అక్క
అంటే ఇప్పుడు ఉగాది ఫెస్టివల్ నెక్స్ట్ డే చేసుకుంటారు కదా కొందరు
ఏమో అక్క నాకైతే దొరుకుతలేదు మోన్న కదా అత్త అ మూడవ తేదీ అయిపోయింది కదా
అవునా అ అయిపోయింది కానీ ఇక కొందరు ఫెస్టివల్ కి చేసుకుంటారు ఉమ్ అవును కానీ ఈ ఫెస్టివల్ కి కొందరు చేసుకుంటారు.
అవునవును
ఆ అంటే మా మమ్మీ వాళ్ళది కర్ణాటక సైడు సో అక్కడ ఆ సైడ్ చేసుకుంటారు ఉ ఊఉ
కోక్క చోట ఒక్కో పద్ధతి
అదేమో కరెక్టే
ఇక్కడ మనం ఇలా అనుకుంటాం వాళ్ళు అక్కడ అలా అంటారు
ఆ ఆ అంటే మేము ఎక్కువ అట్ సైడ్ వెళ్తాం అనమాట
అక్కడ బాగా జరుపుతారు అక్కడ ఏ ఫెస్టివల్ బా గా జరుగుతాయ్ అక్క
అతే ఉగాది ఫెస్టివల్ బాగా చేస్తారు ఇంకా వర వరమలక్ష్మి ఫెస్టివల్ ఆ ఆ ఉగాది ఆ అవును తర్వాత వరలక్ష్మి ఫెస్టివల్ కూడా బాగా చేస్తారు ఇంగ మైన్ అంట ఇం దీప్ పావాలి బాగా చేస్తారు
ఉమ్ అవున
ఇంక ఇంకేంటి విశేషాలు
ఆ మధ్యాహ్నం ఏం చేయాలి అనుకుంటున్నారు వంట మరి మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ కి వంట ఏం చేయాలి అనుకుంటున్నావు అని అంటున్నాను
ఇంకా ఏం ప్లాన్ లేదు ఏదో అన్నమో రసమో ఏదో ఒక తాలింపు చేసేసి ఇస్తే హు హు అవును
హా ఇట్లా చూసి అట్లా ఆ చేసేలోపే
కరడే తీ ఇంక యూస్ ఈ సమ్మర్ టైమ్ అయిపోతే అయితే ఇంకా తొందరగా అయిపోతది ఫైవ్ కే అర్లీ మార్నింగ్ ఫైవ్ కే తెల్లారిపోతది
ఉమ్ ఇగ లేవాలి ఆ పని ఈ పని చేయల్ యాలి వంట చేయాలి తినాలి మళ్ళీ అవి క్లీనింగ్ చేసుకోవాలి మళ్ళీ వంట చేయాలి
ఉమ్ ఉమ్
ఇగ ఇందులోనే ఆ సరిపోతుంది రోజంతా
అవును అవును
కొంతమంది ఏమో ఏం చేస్తారమ్మా అన్నము గ వ వంట నేకదా ఏం చేస్తున్నారు అంటారు
పండ్లన్ని బట్టలుతికి ఇంకా ఇంట్లో పండ్ల అవని చేసి ఇది చేసేసి అంతే ఇంక సలయిపోతది మీరు మ్యారీడా
ఆ మ్యారీడ్ ఎ అక్క
ఓకే ఓకే అయితే ఇంకేంటి చెప్పండి
చెప్పాలక్క ఇంకా
ఏముంది ఏం లేదు చెప్పాలి మీరేమేమి చెప్తే ఇక నేన్ వింటానది థెమింగేవ్ ఆ మరి ఆ
వాతావరణం ఎలా ఉంది అక్కడ ఇక్కడ ఎండలు పెడుతున్నాయి మరి
ఇక్కడ అంతే సేమ్ మామూలుఘనే ఆ ఇంకా చెప్పాలా ఇంకా సమ్మర్ టైమ్ అయితే ఆ ఇకా సమ్మర్ టైమ్ అయితే ఇంకా చెప్పాలా ఎప్పుడెప్పుడు అయిపోతుందో అనిపిస్తాది
ఉమ్ చలికాలమే ఇంతగా ఎండ పెడు తుంది ఇప్పుడు రెండల కాలం అయిపోయింది ఇంకా ఆ దీనికి తగ్గట్టు ఆరోగ్యంగా ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఇంకా
అదేమో కరెక్ట్
వాటర్ అందుకు బా తగుతు ఏదనా ఫ్రూట్స్ గానీ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవడము అలా చేయాలి
ఆ నేనైతే నాది బాడీ ఎక్కువ హీట్ ఇప్పుడు ఇది మజ్జిగ ఇలా పెసర్ బ్యాలు కీరా కీరదోస ఎసి చేస్తార త పల్లెము సో అది చేేసుకొని తాగుతున్నా
ఉమ్
చేసుకొని తినడము ఎక్కువ ఆ ఆ ఇంకా ఈ సమ్మర్ అయితే ఆ అవును చేసుకో కోవచ్చు నేనైతే ఉమ్ ఉమ్
ఎలా
హ్మ్ అండ్ రాగి జవా నాకు అలవాట్ లేదు తాగు నాదే ఏదో తాగితే ఉల్లే పడ తా ఫస్ట్ టైం తాగినను అదే లాస్ట్ టైం ఇంకా
అంటే ఓన్లీ అదే లేకుండా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అలా వేసుకొని తగాలి అలా అయితేనా తాగొచ్చు ఓన్లీ అది అంటే కొంతమందికి పడద అంటారు కానీ అలా వాట్ చుసుకోవాల అదే హెల్తీ ఫస్ట్ హెల్త్ కూడా అదే మంచిది రాగి రాగి పిల్లి రాగి జావ రాగి సంగటి జొన్నరొట్టా ఇప్పుడు ఇవే తింటేనే అన్నము వీటికన్నా అవి తింటేనే మేలు ఎక్కువ వాటర్ తాగుత ఏదన్నఏద ఓఆర్ఎస్ గాని
వలి ఇలా చేసుకొనిదింటే బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది
కొంచము మసాలా ఫుడ్ తగ్గించి
అవును మైన్లీ అంటే ఇంకా ఈ సమ్మర్ టైం తగ్గించే తగ్గించలా లెక్
బయట ఫుడ్ లేకుండా ఇంట్లోనే చేసుకొని తినడము
హ్మ్ హ్మ్
ఫ్రూట్స్ అందుకు బాయి ఎక్కువ తీసుకోవడము ఇలా చేస్తే బా మంచిది హెల్త్ కూడా లే అంటే ఈ ఎండకు ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న ఈ పర్ చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము
ఇప్పుడు అదే ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకోం గని ఆ ఇట్లా ఇవి మాత్రం తీసుకుంటున్నాం మం మంచిగా ఈ సమ్మర్ టైం లో అయితే ఎక్కువ తీసుకుంటాం మంచిగా పెసరబళ్ళు ఇట్లాంటివి
ఇప్పుడు ఇవి కలింగరకాయ ఈ ఖర్జురా పండ్లు అవి వస్తాయ్ కదా
హ్మ్ హ్మ్
అది తీసుకోండి తాటి గింజలు తాటి గింజలు వస్తాయ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అవి ఇంకా బెస్ట్ తీసుకో దొరికిన దొరికినప్పుడు తీసుకో అందులో జ్యూస్ చేసుకొని పైన ఆ హీట్ తగ్గిస్తుంది చనా మంచిది ఎరిదుకది అది వచ్చేది సమ్మర్ టైం మాత్రమే దొరుకుతుంది
ఓకే ఓకే కే ఇప్పుడు ఫ్లాష్ అయింది నాక్ ఇంకోసారీ నేను తాటికింజలు అంటి ఆ తాట్నంజిరి అది కాయలు తిన్నాను తిన్నాను తెలుసు అది బాడీ హీట్ ని తగ్గిస్తుంది నేను నాకు ఇది నాకు ఏది ఫ లాష్ అయిందంటే మీరు తాటిగింజలు అంటంటే ఇది కాజ్జు కాజ్జురు లా గని ఇంకొకటి చిన్నవి వస్తాయే
అవి క అది కాజ్జురా పండ్లు
ఖర్జూర్ కాదు ఇంకోటి ఖర్జూర్ లాగా ఇంకోటి వస్తాయి కదా చి అందవి ఆ ఏదో ఓ గాయాలు టర్ దాని పేరు గుర్తు రావడం లె ఆ అసన్ నిన్ మీరు తాట్కయ అంటున్న నాక్ ఆద్ అది ఆ అవి ఫ్లాష్ అయినాయి అయింది
కొబ్బరి చెట్టులాగనే పైకి ఉంటుంది కదా తాటి చెట్టు అంటారు కదా ఎవరైనా తాటి చెట్టు అంతా ఎ
లేదు లేదు తెలుసు తెలుసు నాకి కానీ మీరు చెప్తానే నాకు చిన్నది ఇ కఖజూర్లాగ చిన్నది ఈ ఈత కయల్ ఈత కైలి అట్టే కదా అది ఫ్లాష్ అది ఫ్లాష్ అయింది నాకే ఆ
ఇప్పుడు ఇప్పుడు అవి కూడా ఉంటాయి
ఆ ఇప్పు నాకు అది ఫ్లాష్ అయింది ఇప్పుడు మీరు తటి హలంంట అని నాకు హవి ఈత కల్ అ ఫ్లాష్ అయింది ఆ ఆ తెలుసు
దాని నుండి తాటికాలు వసాయి అవి తాటి తాటిగా ఇప్పుడు సమ్మర్ లో అవి దొరుకుతాయి అవి బెస్ట్ తినడం తిన్నా వేడిని తగ్గిస్తుంది బాడీ కూడా హెల్త్ మంచిదే లేదంటే దాన్ని జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు కలకంండ అవి వేసి ఇవి వే తాటి గింజలు వేసి జూస్ చేస్కొ తాయిిన మంచిదే
అవునవును
ఇప్పుడు సమ్మర్ టైమ్ లో దొరుకుతాయి అవి ఎక్కువ తర్వాత మళ్ళీ సమ్మర్ దాటిందంటే అసలుకి దొరకవుంగవి వచ్చేది ఓన్లీ సమ్మర్ టైమ్ లోనే దరుగుతాయి అవి హెల్త్ కూడా చాలా మంచిది
అవునవును
తీసుకోవడం ఇప్పుడు ఏమంటే ఈ ఎండలకు కొంచము హెల్త్ కు మంచివి చలవ చేసేవి అవి తింటేనే బాగుంటుంది బాడి ఏదైనా చేసే దానికైనా గాని మనము అవి వద్దువి వద్ అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి జనరేషన్ కి మనము ఏం
ఖచ్చితంగా ఖచ్చితంగా డౌటే లేకుండా ఆ అని ఇప్పుడు అంతా మందులే కాబట్టి కొంచెం ఇదే తీసుకోవాలి మనం
కాబట్టి మనం కొంచెం మంచి ఫుడ్ కొంచము హెల్త్ కు మంచివి తీసుకోవడం వల్ల చ పెటిటు ఎక్కువ బబయటి ఫుడ్ తగ్కిించేసి ఇంట్లోనే చేసుకుని తినడం ఇంకా చాలనా బట్
అవును ఎంత మంచి ఫుడ్ అన్నా కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ మందే కలిపింటారు ప్రోటీన్ ఫుడ్ అని ఎంత మంచి అనుకున్నా కూడా
ఇంకా మనం పండించుకొని చేసుకునే దాక అయితేనే ఇంకా బెటర్ ఆకుకూరలు కాగానీ ఎక్కువ ఆకుకూరలు తన్నా బెట్ మంచిదది
హ
హెల్త్ కు మంచిది బ్లడ్ ఏమైనా కంటి సమస్యలున్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కాని మంచిది అవుతుంది
ఆ